హలో ఏం చేస్తాన్నారు
ఏం లే ఇప్పుడే పడుకో
ఓ తిన్నారా
మీరు తిన్నారా
ఆ తిన్నా
ఏం తిన్నారు స మీరు
నేను పెరుగన్నం ఒకటి తిన్నా అంతే మీరు
పెరుగన్నం అంటే ఇష్టమా మీకు
ఆ ఇష్టం పెరుగన్నం అంటే
హ
మీకు ఇష్టం లేదా పెరుగన్నం అంటే
ఎ కొంచెం ఇష్టం అంతే అంతగా నార్మల్ గా పెరుగన్నం మా అక్క చేస్తది పాలేసి అ చాది
పాలేసా
అవును నువ్వు రెండో వేసి ఎంత టేస్ట్ ఉంటుందింటే చాలా అంటే చాలా బాగుంది నటు ఉంటదీ అస్సలు ఇ ఇప్పుడు కూడా మత్త చేని మాకు ఇంట్లో వాళ్ళకి మాట ఉ ఎలా ఆ పాలు పెరుగు నెయ్యి అట్టిపల్లేసి చేసి ఎంతో చాలా బాగడిందీ
ఏం పూజ చేసినన్నారు మీరు
దిలోకి దేవుడికి కలశం పెట్టి ఇంట్లో భజన లాగా చేయించినాము ఇంటికి మంచిదని జరగాలని
మీకు ఎక్కిళ్ళు వస్తున్నాయా
అవును
నీళ్లు తాగండి అయితే నీళ్లు తాగొద్దండి ఎప్పటినుంచి ఇంకా ఎక్కిల్లు రావు హలో ఆ వినిపిస్తాంది మీకి వినిపిస్తాందా వినిపయట్లేదా ఎందుకు వినిపయట్లేదు సరే ఈ ఆ ఇంకా ఏమేం